హలో మా హలో మనిషా
చెప్పు
ఎం చేస్తున్నావ్.
ఏం చేస్తలేను
ఏం చేస్తాలే ఇప్పుడే ఛాయ్ తాగి కుసున్నా
అవునా నేను కూడా ఇప్పుడే కాఫీ తాగిన
ఓకే
ఆ
ఎక్కడ ఉంటారు మీరు.
మాది శామీర్ పేట్
శామీర్ పేట్
ఉ
ఏమేం ప్లేసెస్ ఉంటాయండి మీ దగ్గర.
మా దగ్గర ఏముంటాయి హైదరాబాద్ అంటే మస్తు ఉంటాయి కదా
ఆహ్ అంటే అందులో కొన్ని ఫేమస్ టెంపుల్స్ అయినా ప్లేసెస్ అయినా కొంచెం చెప్పండి.
ఫేమస్ ప్లేస్ ప్లేసెస్ అంటే చార్మినార్
ఆహ్
గోల్కొండ
ఆ
హుస్సెన్ సాగర్
ఊ
ఊ అవన్నీ ఉంటాయి.
ఆహ
ఉ చెప్పు చా నువ్ పోయినావా చార్మినారికి కి
ఏళ్లిన ఏళ్ళిన అండి
ఎన్ని సార్లు పోయనవ్
ఆ వెళ్ళిన చాలా సార్లు అక్కడ షాపింగ్ కూడా బాగుం ఉంటది కదా
షాపింగ్ బాగుంటది మెయిన్ బ్యాంగిల్స్
ఆ బ్యాంగల్స్
అక్కడ వేపిచ్చుకుంటే ఇంకా మస్తు ఉంటది కదా
ఆ
అప్పుదప్పుడే రెడి చేసి ఇచ్చార్, ఫేమస్ అక్కడ అవే ఫేమస్. మ్మ్
మనకి చీ ప్ అన్ కాస్ట్యూ కూడా వస్తాయి కదా క్కడ
అన్నోస్తయ్
ఆ ఇంకా చెప్పాలి
బిర్యానీ తిన్నావా ఆడ ఎప్పుడన్న
ఇ ఈ గీడాయి మదీనా నగర్ లా తిన్న శాదాబ్ హోటల్ లా
అవునా
ఆ
ఆహా మేము దీన్నాం ఆ పట్ట విన్నమ్మ
ఎక్కడా
ఆల్ఫోటల్ అల్ఫోటల్ అది ఇంకా ఫేమస్ కదా
ఎమో ఇంకా చాయ్ వెళ్లలే అంటే తిండానికి వెళ్ళాలి
అవునా మ్
అ ఇంకా చెప్పాలి
అస్స షాప్స్ ఉంటాయి అడా
మ్ షాపింగ్ చేసారా మీరు చార్మినార్ దగ్గరా
చేసినాం అప్పుడు మా అక్క పెళ్ళిపోయినా అక్కనే
ఓకే
ఆ
ఆ ఇంకా టెంపుల్స్ ఏమైనా ఉంటాయా టెంపుల్స్ ఇట్లాంటివి
ఇకా చాలు ఉంటాయి బిర్లా మందిరు ఇస్కాన్ టెం ప్పుల్
మ్
అవన్నీ ఉంటాయి నీకు తెల్వదా
తెలుసు నా కూడా కానీ ఇంకా మాకు తెలివనివి మీకేమైనా కొత్తగా తెలుసా అని
అవునా సరే అయితే నగలక్ష పరల్ అ
ఇ ఇంకేమి ఉంటాయి గావి జగన్నాథ టెంపుల్ మిని తిరుపతి
ఆ
ఆ ఇ పెద్దామా తల్లి టెంపుల్
ఆ మ కాలి
మాంకాాల టెంపుల్ జూబ్లీల్స్
ఉ
ఇది ఇంకా అదు పార్క్
ఆ జూ పార్ార్కు
ఆ జో పా
పోయినా ఎప్పునా జ పార్క్ కి
ఆ ఎల్లిన
ఆ
మదినా
ఆ
హ సుల్తాన్ బజార్ ఇ షాపిింగ్ ప్లేసెస్ అయితే ఇవి కోటి సల్తాన్ బజార్ మదినా
నువ్వా షాపింగ్ ప్లేసెస్ చెప్తున్నావ్ అని
అటు నుంచే అంటే డైలీ అటు నుంచే వస్తా కాలేజ్ కి పోవడం రావడం ఆ
ఉహా
హ్మ్మ్ ఇంకా
ఇంకా గోల్ గోల్కొండ పోయినవా నువ్
స్కూల్ డేస్లాల ఎల్లిన
ఆనా నేను రీసెంట్ గా పోయినా కానీ దా అది చాలా ఫేమస్
అవును ఫేమస్ బోనాల్ బ ఫాస్ట్ ఆ అ అయితే
ఆ ఆడనయితే జెండా కూడా ఫస్ట్ అక్కడే ఎరేస్తారు హ
ఇంకా చెప్పాలి
చెపు గోల్కొండలా ఒక ప్లేస్ దగ్గర మనం ఒకటి ఉంటాది ఆడా మనం ఒక దగ్గర మూలకి పోయి ఆ క్లాబ్ జె క్లాప్స్ కొట్టి రీసౌండ్ వస్తుంది
ఆ ఆ ఎలినా ఎలినా అప్ పుడే నైన్త్లో నా ఎయిత్ లో న వెళ్లిన
అడిపోతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక ఆయన బ్యాచ్ ని తీసుకొని ఒక బ్యాచ్ని పట్టుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నీ ఎస్తది మంచిగా అనిపిస్తుంది ఆ మంచిగా అనిపిస్తాది అన్ని తిరగవచ్చు ఆడ ఫొటోస్ అన్ని దిగొచ్చు మంచి ప్లేస్ మంచి ఉంటది
ఆ బి బోనాలకిడి వ జతార బా
పెద్ద జాతార పోతారాజులు ఇంకా అ అందరు మస్తుంటది ఇంకా అప్పుడు అసలు ప్లేస్ ఉంద అప్పుడు అంటే మనం అంత పర్ఫెక్ట్ చూడలేం
ఆ నార్మల్ టైమ్ లోనే మ
నార్మల్ అ కవర్ అయ్యొచ్చు మళ్ళీ ఎంట్రైన్కి పోయినప్పుడు ఫుడ్డు కూడా తీస్ కోని రాజకోటి ఫుడ్ విట ఏం ఉండది తీసుకోనివ లోపలికి అన్ని చెక్ చేస్తారు ఒక ఏమైంది పోయినా నేను మా ఫ్రెండ్స్ నేను పోయినాం ఫైవ్ మెంబర్స్ మొత్తం పోతే ఆడా అందరికి మంచికి ఒక టిఫిన్ ఉంది, అందరి బ్యాలాల. టిఫిన్ ఉంది
ఆహా
చెక్ చేసర్ అన్ మాగ్ దెలద్ కదా చెక్ చేసిరూ అన్ని బయట్ పెట్మను రెడు గటలు అర్ధం కావాలి. బయట ఒక షాప్ లో పెడితే వాళ్ళకి మనీ ఇచ్చిన మీయా ఆ షాప్ లో పెట్టి అందరు బ్యాగు్ తీసుకండి ము ఒక బ్యాగు్ అన్ని టిఫిన్స్. అ వెళ్ళిపోయినా ఇ్య లోపలికి మస్త ఎంజాయ్ చేసినాం ఇ్య బాగుంటాయి
ఆ బాగుంటాయి ఆ ఇక్కడ ఈ మా సైడ్ అమ్మపల్లి టెంపుల్.
ఆ
అమ్మపల్లి కాళీ మాత టెంపుల్
అవును
ఉ ఇవి బాగుంటాయి అమ్మపల్లి దగ్గర మంచ ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తారు.
అవునా
ఆ మళ్ళీ మా ఊరిలో నిజం ఫిలిమ్ సిటీ ఉంది. వ వెడింగ్ సూట్ది ఆ ఆ లోకషన్ భే వాయింటది
ఐబాబో రామజ ఫిల్మ్ సిటీ కూడా ఉంటది ఇకు
పెరు
ప్రతి ఒక్క హీరో ఉంటది ఇల్లులు. అడ
ఆ ఇంకొకటి ఇద ప్లానిటోరియం దగ్గర. ఆ మనకు ఉన్న ప్లానెట్ చన్ని చూపిస్తారు ఆడ ఒకటి
అవునవును
ఉ అది బి బాగుంటది మొత్తం మొత్తం విజువలైజ్ చేసి సారు మన కళ్ళ ముందయి ఇట్లా అన్ని ప్లానెట్స్ తిరుగుతుంటా. ఆవి ఎట్లే ఎట్లా వర్క్ చేస్తాయో అదే ఉ హే హా
చెప్పు ఇంకా
చేప్పాలే మీరే
మ్మ్
ఉమ్ ఇంకేవైనా ఉన్నయా టెంపుల్స్
ఎక్కడా
అట్ మీ సైడ్ సామీర్ పేట్
రెక్క మా సైడ్ ఉంటయ్ రత్నాలయం
సికింద్రాబాద్ నుంచి టు కిలోమీటర్స్ పోతే రసిల్పురా టెంపుల్ ఉందంట గా
అవును ఆడ రసూల్పుర టెంపుల్ ఉంటు అది ఇంకా అది గుడా బాగుంటది అంట నేను ఎప్పుడు పోలే
ఆ నేను గుడా జస్ట్ ఇగ చూసిన రీల్స్ లా
అవున్
ఆ ఇంకా చెప్పాలి
చెప్పలి మీరే
చెప్పండి ఇంక ఏమన్నా కొత్త టెంపుల్స్ ఉంటే ఆ సమ్మక్క సారక్క జాతర కెల్లిర్ర మీరూ ఈ సారి
పోలే ఈసారి అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా
ఆ అంటే టూ ఇయర్స్ కి ఒకసారి కదా
కంఫర్ట్ ఉండద్ అయిపోంగనే పోతాం
ఆహా
మ్ పోతాం నెక్స్ట్ మంత్ ల అనుకుంటా పోతాం
ఊ హూ
ఆడ కూడా బాగుంటది గుడి గుడి లేదు గుడిలే టెంపుల్ అంటే అదొకటి
ఆ
గుడి తలుపులు లేవుగా దానికి ఉండవు కదా. బైట్ నుంచే ఎక్ ఎక్కడ నుంచి చూసినా కనిపించేస్తాడు దేవుడు ఆడ.
ఆహ్
ఉమ్
ఇంకా చెప్పాలి.
కొమరెల్లి పోయినవ ఎపుడన్న.
ఆహ్ ఎల్లినా ఎల్లినా ఓ మాస్త్.
నా ఫేవరెట్ ప్లేస్ బ్రో అది.
ఆహ్
ఉమ్ సంవత్సరానికి ఒకసారి మాత్రం పక్క పోతాం. ఖమ్మం.
ఆహ్
బోనాల్ చేస్తం.
ఉమ్ ఆహ్ సేమ్ మేము కూడ ప్చ్ జాతర టైమ్ల.
జాతర టైమ్ లో అంత్. జాతర టైమ్ లో మస్తు మంది ఉంటారు కదా. అప్పుడే మేము కూడ అప్పుడే పోతం. జాతరకే మంచిగా అనిపిస్తది ఆడ.
అవునా ఆహ్ నార్మల్ టైం లే ఎవ్వరు ఎక్కువ మంది ఉండరు. అంత అనిపియదు.
అంత అనిపియ్యది అంత ఏం అనిపియదు అవును.
ఉమ్
పటాలేస్తారు పండుగలు ఏడ చేసిన పండగలే ఆయి.
ఆహ్ అవును.
మంచిగా అనిపిస్తది.
ఉమ్ అవును. హలో
చెప్పు.
చెప్పాలి ఇంకా. స్వర్ణగిరి ఎల్లింర్రా.
పోయినా ఒకసారి ఎప్పుడొ నైట్ నైన్ దాటినంక పోయినాం మల్ల మూసేసే టైంకి వెళ్ళిపోయినాం.
అయ్యా ఆహ్.
తర్వాత ఒకసారి పోయినాం.
ఉమ్ ఆహా ఉమ్మ్.
బాగుంటది టెంపుల్ అది కూడా.
ఉమ్ సరే మరి సరే అండి మరి హా సరే హ్